హలో
హలో
హలో అక్క ఆ హాయ్ అక్క బాగున్నారా
ఆ బాన్నా
ఆ బాగునం ఏం చెతానక్కా నేను ఇప్పుడే చిక్కుడుదిగా పీకేశినా
హ
ఆ కొన్ని చిక్కులు ఏ ఉంటే దంచిన ఇగ ఎండే ఉన్నాయి అవి
అంటే దంచడం అంటే ఇట్లా కొట్టి గింజలు తీసినవా
అదే అంటే రోట్లు వసి ఇట్లా దంచుతారు కదా
దంచితే గింజలు మెత్తగా అయితే ఏం చేస్తారు
ఎందుకైతే కావు ఇప్పుడు చిక్కుడుగాయి ఎండిపోయిన చిక్కుడు కాయ ఆ ఇక ఎండ వెట్టాలే
అదే ఎండ పెెట్టి దంచి అందు లోొంచి గింజాలు తీసి ఎండ పెడతారా
ఆహా ఇప్పుడు చిక్కుడు తీగద తెంపుతం కదా తెంపినాక ఎండిపోయిన చిక్కుడుకాయ తెంపుకుంటాంగా ఎన్నింది ఒక సైడ్ పచ్చింది పచ్చిది ఒక సైడ్ వేసుకోవాలి చిక్కుడుకాయ పచ్చ చిక్కుడుకాయమో ఏమో కూర వండుకుంటాం ఈ ఎండిన చిక్కుడుగా ఏమో ఎండి ఉన్నద అనుకో ఏం కాదు ఎండి లేకపో పోతే మనం దీనికి ఒక రోజు ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకొని రోట్లేసి దాంచిే గింజలు వస్తాయి పొట్టు ఊడిపోద్ది పొట్టుడినంక చెరుకోవాలి
వాటిని ఏం చేస్తారు మీరు
ఆ అక్కా
వాటిని ఏం చేస్తారు అప్పలలా చేస్తారా లేకపోతే ఉడకబెట్టుకని తింటారా
ఇయ గుగ్గిలాక ఇత్తారు
గుగ్గియలేసి ఇర అమ్మ మమ్మీ అయితే వాట్ని పట్టించి కారపూస వేసేది బాగుంటాయి
అల్లా కూడా పోసుకోవచ్చు అంటే అంతా పోయారు కానీ కొంచెం ఆ పప్పు నాలుగైదు రకాల పప్పులు పోతారట ఆ అట్లా బో మా అమ్మ కూడా పోతది కానీ వేస్ట్ అక్కాయి బాగుంటాయి కాని సర్వే ఇష్ట అక్క ఇల్లలే
ఎందుకురా కోతులుడి
ఏ కోతులు తిన్నాయి కాయ కాయలేదు ఓ రెండు మూడు కిలోలు అయితేయో కావో చిక్కుళ్లుు
అవునా
హుమ్ చాలా తక్కువ
మీరేేశిరా
మా లేదు రా ఛాన్స్ కోతులు ఉన్నాయి కాబట్టి మేము వేయాలే
చిక్కుళ్ళు తినవు కదా
మాకు ఇంటి దగ్గర వచ్చేసి మా పక్కన మా తోటి కోడల వాళ్లకు గొర్రెలు, మేకలు ఉన్నాయి.
ఆ అవి ఇంతే
హు కన్ను వట్టుకొచ్చి ఇట్లానాల అట్లా ఇవ్వండి వేయలే మేము ఎప్పుడ వేయము
స నాకు మాకు ఇల్లు వెనకాల ప్లేస్ ఉంటాది
హు
ఆ ఆడ ఒక రెండు రూమ్ సిమింట్ పిల్లలతో కట్టిన ఇల్లు ఉంటది అల్లానేమోము యూజ్ చేయని సామాన్లని అలా పెడతాం.
అవునా అం
హుఆలా ఇడుత ఆన్న రెండు మాడు చెట్లు నిమ్మ చి నిమ్మ చెట్టు ఆ చక్కుడు దిగి వేసినం కాకపోతే చిక్కుడు దిగ వేసినాం నీ ఈసారి ఒక రూమ్ రెంకి ఇచ్చిన వేరే టోళ్ళ ఉంటామంటే
వేరడ వాళ్ళు ఉంటారా
ఆ వేరేటోళ్ళు ఉంటారంటే ఇచ్చినాము కానీ అంత వాళ్ళు గలీ గలీజు చిసిర్రు అంత
అయ్యో
అంటే ఎప్పుడు ఆకుబడితే ఊడ్చుకోవాలి కదా ఈ ఊడవలె ఏం చేయ్యలేగా మీమే వద్దని కాలో చెప్పిచ్చినము కాలీ చేపించుకొని మిమే రోజు ఊడ్చు కుంటమ్ కోని నీళ్ళు కొట్టుకుంటాను
బాగుంటది అట్లా
ఆ వాళ్ళకింత కనీసం పొయ్యిలో బూడిది కూడా ఎత్తలేదు తెలు మూడు నెళ్ల కాడా నుంచి అట్లే నుకిర్రు
అయ్యే
కానీసం భూడిది కూడా ఎత్తుకోరా ఫ్యామిలీ ఫ్యామిలి య ఫోర్ మెంబర్స్ చిన్న చిన్న పిల్లలు భార్య భర్త
అట్లున్నప్పుడు ఎంత నీటీ గా చేసుకోవాలో చిన్నపిల్లలు కాబట్టి
అసలు నీటి కూల్చ అసలు ఏమైనా కనీసానికి ఇంట్లో పక్క వాట్లు కూడా ఎత్తుకోలేదు తెలుసా ఘోరం ఉంది మంచిరీల్లు ఎట్లా తిన్నారో ఎట్లు ఉన్నారో అనిపించింది వాళ్ళ వాళ్ళ వాళ్ళింట కూడా వాళ్ళు అక్కడ ఉండేదంట వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు మాకు ఆ ఏ ముదలే వాళ్ళు ఇచ్చ
నీటుగాఉంచితేనె ఇల్లు అందం బగుంటే బాగుంటాది.
లేరు
హు
మేమే వాళ్ళు ఇచ్చే పైసలు ఎందుకు మన ఇళ్ళు నీటి ఉండాలని ఏమీ వద్దని ఎల్లగొట్టినం వాళ్ళని పంపించినా కాక ఎంత చెతిళ్ళి నిలుసా
ఆ మీకు ఒక డే మొత్తం పట్టిండాలా క్లీన్ చేసుకోవడానికి
ఆ నేను మాహస్బెండ్ కలిసి ఉడుస్ కా అంటే ఆకుదు మాస్తు బాత్ర సైడ్ చెట్లున్న సైడ్ ఊడవలేదన్నమాట
ఉ
ఏమైనాంటికింద ఊడుచు కోవాలా నీలు కొ కున్నరు
ఆహ
ఊ పద
వామ్మో అంత చేతే ఏ వరకు వాళ్ళు ఎట్లున్నారో అసలు
ఎం అసలు ఎట్లా ఉన్నారో వాళ్ళకే తెలియాలి
అ ఇంకే ఇంకేం చేస్తున్నారు
ఆ నల్లొస్తుంది అక్క ఎప్పుడ నీళ్ళు పట్టినా కాని బంచేయాలె అసకె హౌస్ నిండి పోతున్ అండి నీరు
మూర పెడ్తారు కదరా
మూత పెట్టినా కానీ ని ఇంకా పెట్టినా ఆయన నీళ్ళు వస్తనే న ఇంకొస్తేనే అందుకు పం
ఎందుకో ఇవి అన్ని
ఇంకో ఇగ అ మా సైడు ఆ రోజు రావలే పక్కన వాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తారు వాళ్ళు పిల్లలుపోతే
అవునా అట్లా అయితే సరే
అ వాళ్ళు చెప్పి ఎపించిరు మూడిడ్లు ఉన్నాయి వాళ్ళయే
హ్మ్
వాళ్ళు రెండు ఇల్లు క్లిన్ చేయాలి ఒకటేమో కొత్ ఇల్లు ఇక ఆయన ఎప్పుడో చేసిండు ఇంతవరకు బంద్ చేయలే
ఎంటి వాళ్ళకు అవసరం కదా అని అలానే వేసిపెట్టినట్టున్నారు
హ్మ్ అట్లనే వేసింది ఏ మనం మాత్రం ఎందుకు వద్దదు అంటాం మళ్ళ మనక ఎప్పుడైనా అవసరం త్తలే కద
అవును కదా అందుకనే మనం మూతైన ఏదైనా పెట్టుకొని వాాడ ఎక్కువ కాకుండా వేస్ట్ కాకుండా ఇస్తే అయి
ఆ నేను మూత పెట్టినా ని ఇంకా ఎక్కువై పోతా న నీళ్ళ అనమాట మూత కొంచెమైన సందు ఉంటది కదా హ్మ్ హ్మ్ అడా నుంచి వెళ్ళిపోతానయి వాటర్ ఏం చేతం వస్తనే ఉంది వస్తనే ఉంది నీళ్లు కొట్టినాము మధ్యాహ్నం చెట్ల కొడితే చెట్లు చచ్చిపోతాయి కదా
అవును ఈవినింగ్ టైం లో కొట్టాలి లేదంటే మార్నింగ్ లో కొట్టాలి
ఆహ అందుకే అటు ఇటు కానీ టైం లో ఎట్లా కొట్టాలని కొట్టలేదు ఇగ
కొంకొక వన్ అవర్ అయినాంక కోట్టచ్చు ఏం కాదు
అవే చూస్తాము ఇంకా అట్లనే ఇట్ననే వస్తే నల్ల ఇగ ఫోరుకట్ల కొడతాం ఇగ
పోరు కొడితే ఏం కాదు
ఏం చేస్తురు అ ఇంకా
ఏంవుందిరా ఏం లేదు భైదరకం ఏం లేదు రా మ్మ దగ్గర ఒ ఒక మని చనిపోతే పోయి వచ్చినాము తనను తీసుకెళ్తున్నారు ఇగ మేము ఇంట్లోకి వచ్చేసినాం
ఆహ దానం అయిందా అయితే
తీసుకుపోతున్నారు ఇప్పుడే దానానికి మొత్తం అంతా గౌన్లో లే అనమాట గౌడ్స్ ఉన్నరు వాళ్ళు ఈ మనం బయటికి కెళ్తే ఎవరో ఒకరు నెట్టేస్కుంటు పోవడం ఇగ మళ్ళ వచ్చి ఫ్రెష్ అప్ కావాలి స్నానం చేయాలంటే ఇబ్బంది అని సైలెంట్గా మ స్లా మీది నుండి చూసినా ఇంతసేపు మళ్ళీ ఇంట్లో వచ్చేసిన
ఆ
ఇగా ఎట్ ఎట్టికాని టైంలో మళ్ళ ఫ్రెష్ అప్ అయి చేయాలి అంటే ఇగ కష్టం
అవును చాలా కష్టం మస్మ లే ఎండ కూడా ఘోరంగా కొడుతంది
మళ్ళ ఈవినింగ్ మళ్ళా చేయాల్సి వస్తుంది పని చేసిన తర్వాత ఊ